నమస్కారం అండి
నమస్కారమండి బావున్నారా
బావున్నామండి మీరు బావున్నారా అండి
బావున్నామండి ఏం చేస్తున్నారు
ఓకే ఆ తిన్నామండి మీరు తిన్నారండి
తిన్నామండి ఏం తిన్నారు
ఎ లేదండి అన్నం పప్పే మీరేం తిన్నారు ఆ
మేము చికెన్ చపాతి తిన్నామండి
ఓ ఓ అవునా ఎట్ల మీరే చేసుకుంటారా అండి చికెన్ చపా
అవునండి కా మేమే చేస్తాం ఇంట్లో
ఆహా మీకు చేయడం వచ్చా అండి వంటకాలు మీకు
ఆ వచ్చండి చేస్ స్తాము మీకు రావ అండి
మాకు వస్తాయి కాని మరీ అంత రావండి ఏదో చిన్న చిన్న వంటకాలు అయితే చేస్తామండి
అవును మేము చిన్న చిన్న వంటకాలే చేస్తామండి ఇక
ఏమేమి చేస్తారండి
ఇంకా చికెను లెమన్ రైసు పులిహోర
ఉహు ఆహా
చట్నీలు అలాంటివి చేస్త
ఆహా చికెన్ చికెన్ చేయడం వచ్చాండి మీకు
ఆ వ
ఎట్ల అండి చేసేది అ కొంచెం చెప్తారా మాకు
ఏం లేదండి ఈ చికెన్ తీసుకొని ఫస్ట్ బాగా కడగాలి కడిగిన తర్వాత ఆ పసుపు ఉప్పు వేసి తి కొన్ని నీళ్లు పోసేసి ఉడక కనివ్వాలండి కొద్దిసేపు
ఓహా ఎందు కాటి అంటె ఎందుకండి అట్లా పసుపు ఉప్పు వేసాక ఉడక పెట్టాలా
అంటే అది టేస్ట్ వచ్చాయి కండి కొంచెం
ఓహో ఒకే
ఆ ఉడి ఉడికిచ్చిన తర్వాత మనం కొత్తిమీర కొబ్బరి ఆ వెల్లుల్లి
ఆ
టమోటాలు తీసుకొని అవి మిక్సీ కేసుకోవాలండి
ఓహో మిక్సీకి అవ్ ముందే ముందేఎసేసుకోవాలండి
ఆ ముందు మిక్సీ ఏసుకొని అవి చికెన్ ని సగం ఉడక ఉడకనివ్వాలి
ఓహ ఆహా ఏమండి ఫులుగడకి వస్తే మ మల ఏమైనా అయితే
మళ్ళీ ఇంకా ఈ కారం వన్ ఇయస ఉంటుంది కదండి
ఆ ఆ అవునులేండి
మళ్ళీ అంతా ఉడికితే అప్పుడు మెత్త అయిపోతయి
ఆ అవునువునులేండి
అందకని ముందు కొ కొంచసా ఉడుక్ నివ్వాలి
ఆహా అవునులేండి
కుడికినిచ్చిన తర్వాత అప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా ఇవి ఇవన్నీ దాంట్లోకి వేసుకోవాలి దానికి వేసి కారము ఆ గరం మసాలా చికెన్ పడర్ అన్ని వేస్ ససి
ఆహా మిక్సీకి అది మిక్సీకి వేసింది అంతా వేసిన తర్వాత అండి మిక్సీకి మిక్సీ కిలో ఉండే మసాలా అంతా వేసుకున్న తర్వాత
మిక్సీ లో ఉండ మసాలా అంతా ఇ చికెన్ లోకి వేయాలి
అవునవునులేండి
వేసిన తర్వాత కారమో అంత గరం మసాలా చికెన్ పౌడరు తైైనంత ఉప్ ప్పు వేసేసి బాగా కలుపుకోవాలిండి
ఆహా ఆ
కొనేసి బాగా ఉడకనివ్వాలి అప్పుడు ఉడికిన తర్వా తా బాగా టేస్ట్ ఉందిలే చూసేసి తినేదే అంతే అంతే
ఊహుం అ బా జేస్త సార్ అనుకుంటు కదా అండి మీరు ఎక్కడ నేర్చుకున్నార అండి ఇయాన్నీ మీరు
అంటే మా అమ్మ దగ్గర నేర్చుకున్నామండి మా అమ్మగారు అలానే చేస్త ఆ అవునండి చిన్నప్పటి నుంచే నేర్పిస్తుంటారు మా అమ్మగారి కా నేర్చుకున్నాం అలా
అహా మకు వచ్చేని కానీ చికెన్నూ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము ఇంకా నార్మల్గా అ ఇప్పుడు బిర్యానీ కూడా చేసుకుంటాము
బిర్యానీ మీరే చేస్తారా అండి
ఆ మేమే చేసుకుంటామండి ఇంకా నేను నా బిర్యానీ నార్మల్ ఎ అండి ఇంకా ముందు బిర్యానీ రైస్ తెచ్చుకోని
ఆ ఏం రైస్ నార్మల్ రైస్ వాడతారా బాస్మతి రైసా ఆ
తి రైసా వాడతాం ఒకసారి నార్మల్ రైస్ మాక్సిమం నార్మల్ రైస్ ఎ ఎక్కువ వాడతామండి కానీ అప్పుడప్పుడు మాకు బాస్మతి రైస్ తినాలా ప్పుడు బాస్మతి రైస్ తెచ్చుకుంటాండి బా స్మతి రైస్ తెచ్చుకొని ఫాస్ట్ గా కడ్ చేసి ఫస్ట్ సగం ఊడూ కోవిడ్ కోలండి రైస్ సగము సగం ఎందుకు ఉడకు పెట్టుకోవాలంటే మనమ ఓ మొత్తం ఉడికి పెట్టేస్నం అనుకో మళ్ళా రైస్ లోకేసి ఛ మల్ల తర్వాత చికెన్ కర్రీ అది ఉంటది కదండి దాంట్ల యేసినప్పుడు మొత్తం మెత్తగా అయిపోతుంది. ఆ అంతే అండి సేమ్ సేమ్ ఎక్సట్లీ అట్లే అండి ఆమ్ అత్ ఇట్లా మళ్ళా ఎక్కువ మెత్తగా అయిపోతుంది మొ లోన్ ది అయిపోతుందండి అందుకనేసి ముందు సగం ఉడకబెట్టుకొని దాన్ని పక్కకి తీసుకోవాలి.
ఓకే
తర్వాత ఇంకా ఇంకొక వస్తె వేరే బౌల్ తీసుకొని
హ్మ్
లో నార్మల్గా ఫస్ట్ ఈ చికెన్ కడిగేస్ పెట్టుకోవాలండి. బియ్యాన్ని కడిగేసి పెట్టుకున్న తర్వాత దాన్ని కొద్దిగా స్లైస్ అంటే పైన ఊరికే అట్లా కత్తితో ఇట్లా ఘాట్లు పె ట్టేసి దానికంతా కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు ఆ ఇంకా ఇది మసాలా, చికెన్ మసాలా ఆ బిర్యానీ మసాలా అవన్ అన్ని కలిపి ఆ అన్నీ చికెన్ మొత్తం పట్టియాలండి ఇట్లా పైన పైన అంతా మ్ అలా పట్టించిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకొని మళ్ళా ఈ గిన్నెలో వేరే గిన్నె తీస్కొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ సేమ్ అండి చిక్ ను అదిరి కొత్తిమీరా కొబ్బరి తురుము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు మ్ ఇవ అన్నీ ఏ మిక్సీకి వేసుకొని ఆ మిక్సీకి ఏస్ దాన్ని మళ్ళ బౌల్లో తీసుకోవాలండి. బౌల్లో ఆయిలేసి కొద్దిగ పోకూడదని ఇచ్చి తర్వాత ఈ చికెన్ ముక్కలు ఉంటాయి కదండి
అవును
చికెన్ ముక్కలు దాంట్లోకి వేసుకోవాలండి. అయి కొద్ది అట్లా కొద్దిసేపు అట్లా వేయించిన తర్వాత మళ్ళీ కొద్ది రైస్ వేసుకొని దానిపైన మళ్ళా చికెన్ ముక్క వేసి మళ్ళా రైస్ ఏసీ అట్లా లేరు లేరు మాది సి కొద్దిసేపు అగా ప్లేట్ కప్పేయాలండి దాని మీద
ఆ
ప్లేట్ కప్పేసి ఆ నార్మల్గా అయితే దమ్ బిర్యానీ అను అండి ఆ పైన ప్లేట్ లో దాని లోపల పలి కాకుండా బయ బయటికి పోకుండా పిండితో అంతా క్లోజ్ చేసేస్తారండి చుట్ట అంతా అదే నార్మల్ నార్మల్గాంటే ఇంకా ప్లేట్ అంత చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అట్లా వదిలేస్తే కొద్దిసేవుటికి ఇంగ అది బిరియానీ అయ్ పొ
అవునండి అవున టేస్ట్ ఉంటుందండి. ఈ బాగా
ఆ
టేస్ట్ బానె ఉంటుదా
అయ్యో అద్భు అద్భుత గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం మీరు ఎప్పుడనా కావాలంటే ఒకసారి మీకు చేసి పెడతాలెండి మీరు తిన్న తర్వాత షాక్ ఐతరు అసలు ఏంది రెస్టారెంట్ లోదా లే కుంటే అసలు ఇంట్లో చేసింది అన్నటు ఫీల్ ఐతారండి
ఇప్పుడు రెస్టారెంట్ పెట్కోచ్చు కదండి.
రెస్టారెంట్ పెట్టుకోవలంటే డబ్బులు ఉండాలి కదండీ ఇప్పుడు రెస్టారెంట్ కంటే పెస్ కావాలి అక్కడ మంచి ఉండాలి కదండి.
అదే అండి చూసుకొని పెట్టుకోండి మీరు బాగా పైకి వస్తారు
అదే అనుకుంటున్నామండి ఫ్యూచర్ లో ఏమన్నా అవకాశం ఉంటే అదే చేద్దాం అనుకుంటున్నము అప్పుడేమో మన్ ఫ్యూచర్ లో అంటే మన భవిష్ తెత్ గురించి మనం నిర్ణయించుకోలేం కదండి ఎప్పుడు ఎలా జరుగుతుందో అంత దేవుడు నిర్ణయం హు అందుకనేసి ఇంక ఏం అనుకోలేదండి మీరు ఇంకా ఏ మీకు ఏ ఫేవరెట్ ఫుడ్ ఏందడి మీకు
తింటానండి చికెనే ఫేవరెట్
ఓహో అదు అదుకే బ చికెన్ నేర్చుకోట్టున్నారు
అవునండి అది బాగా తింటాను కాబట్టి ఇంకా నేర్చుకున్నానండి
తో డ టె చికెన్ లో టైప్స్ ఉంట
చికెన్ లో చికెన్ అంటేనే కన్నెస్
అదే అండి అంటే నా మ్యాడ్ ఇప్ కువ్ ఇష్టం అంటే ఇప్పుడు నాకంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటే నాకు ఎక్కువ ఇష్టం అండి
ఆ నాకు చికెన్ లాలీపాప్ అంటే ఎక్కువ ఇష్టమండి
ఆ అదే అండి అట్ల ఎ లాలీపాప్ బాగుదాడి నేను తిన్న చాలా బాగుంటాయి
అవునండి అది బాగుంటుంది తినాల
చికెన్ బిర్యానీ అంటె నగ్గుడ చాలా ఇష్
అవునండి వేరే ఇంక నా వెజ్ ఇష్టపడరాండి మీరు
వేజ్ అంటె పడదండి అసలు ఎమడా అట్లా వి నాకు కొంచ ఎందుకు క పోటి కా కానీమ్ ఇంకా నాన్ వెజ్ లేనప్పుడు తప్పదున్నప్పుడు ఇంకా వెజ్జే తిన టూన్టా అండి
అంటే రోజు నాన్ వెజ్ తింటారండి మీరు
ఆహా అట్లే లేదండి వ తనీ కోక్ ఇ నాలుగైదు సార్లైన తినాలండి ఆ మీకండి
మేము అలా లేదండి వారంలో రెండు సార్లు మూడు సార్లు నాన్ వెజ్ తింటాము
ఉహు
మితా టైమ్స్ అంత వెజ్ తింటాం
ఒ హ్మ్
అవునండి
హ్మ్ ఏం తిన్ టారండి నాన్ వెజ్ లో
నాన్ వెజ్ లో చికెను మటను ఫిష్
ఊహు
అన్ని తింటామండి మీరు
మేమంతే అంతే ఇగ చికెను మటన్ టను ఫిష్ ఇంక అప్పుడప్పుడు ఫ్రాన్స్ మ్ ఇక్కడ సీ ఫుడ్ తక్కువ కాబట్టి దొరికేది తక్కువ అండి చేపలు ఫ్రాన్స్ తక్కువ తింటాము చికెన్ మటన్ అయి అంతే ఇగ వీక్లీ వీక్లీ నాన్
అవునా అండి మటన్ ఎక్కువ తింటారా చికెన్ ఎక్కువ తింటా తారా
చికెనే ఎక్కువ అండి చికెన్ అంటే తక్కువ రేటు కే దొరుకుతుంది కాబట్టి
మ్ అవును అంటే తక్కువ రెటుకు దొరుకుతుందని తింటారా అండి
అంతే కదండి ఇప్పుడు డబ్బు డబ్బులు కూడా ఆలోచించుకోవాలి కదండి మనక మన దగ్గర స్థోమత ఉన్నంత వరక మనం ఆశపడాలి కదండి అట్లా మీరు ఎక్కువ ఏ మటన్ తింటారా అండి ఆహా చికెన్ వాళ మీరు అలా మీరు కూడా అంతేనా అండి
అలా ఏం లేదండి అంటే మటన్ కన్నా ఎక్కువ చికెన్ ఇష్టాం అందువల్ల
ఓహో అట్లా అంటారు అవునవునులేండి ఏది ఇష్టం అంటే అదే తినదులేండి అప్పుడే మనకు ప్రశాంతత మనశ్శాంతి అనేది ఉంటుంది అ ఏ
సరే అండి మీ సమయాన్ని మాకి ఇచ్చినందుకు ధన్యవాదాలు ధా
మీకు కూడా అండి మీరు మీ సమయాన్ని నా కోసం కేటాయిినందుకు చాలా చాలా ధన్యవాదములు
ధన్యవాదాలండి